అహట్
హలో
ఆ బాగున్నావా
హలో అ ఆ
బాగున్నావా
ఆ బాగున్నా నువ్వు
ఉమ్ నేను కూడా బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏం చేయలే పడుకోండి
కాదు మీరు మొన్న ఏమి
మీరేం చేస్తున్నారు
నేను ఏం లేదు నేను పనుకోనున్నా ఇప్పుడే ఫాస్టింగ్ ఓపెన్ చేసి పనుకోనున్నా
ఉమ్... తిన్నారా
ఆ.... తిన్నా నువ్వు తిన్నావా
లేదు ఇంగా తినాలి.
ఉమ్ మీరు రీసెంట్ గా టూర్ కి పోయినారు కదా.
ఉమ్ అవును, అవును. మీరు ఎల్లారు కదా.
ఆహా మేము ఇంకా వెళ్ళలేదు. పొదామని ప్లాన్ చేస్ తనం
ఈ మధ్యలో ఎక్కడో బీచ్కి వెళ్ళారే.
ఆ అది పాండీకి వెళ్ళుంటి మీ. స అయిక్ అక్కడ ఇంక్ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉండి పోయినయ్ చూసేవి.
అవును
ఇమ్ మీరు ఎక్కడెక్కడ వెళ్ళారు చెప్పండి. కాదు పోయేటప్పుడు దేంట్లో పోయినా
ఏం చెప్తారులే మాది మా ఫ్రెండ్స్ ది
ఆహా పోయేటప్పుడు దేంట్లో పోయినారు టికెట్సు
ట్రైన్లో తీసుకున్నాం ఒక సిక్స్ హోమర్స్ వెళ్ళాం ఆరు మంది క్యూ ఒక ఐదు వందల టిక్కెట్లకు అయింది. గురువారం హ్ వెళ్ళేటప్పుడు ఆహ్ ఫుల్ అయిపోయింది ట్రైన్ అరుణాచలం వెళ్ళాం ఫ స్ట్
ఆ
అరుణాచలం వెళ్ళాం. ట్రైన్ లో ప్లేసే లేదు ఇ ఫుట్పాత్లు ఉంటాయి చూడు ఫుట్పాత్ ల పైన కూచోని ఫుట్పాతల పైన నిలడువడుకుని
ఆ
అరుణాచలం వెళ్ళాం.
టికెట్స్ తీసుకొని కూడా ప్లేస్ లేదా మీకి
అల్చెంతలు జనరల్లీ కాబట్టి అది ఆ
జనరల్ అయితే మీ తీరు చున్నవా
మీరు ఎప్పుడు ఎక్కిలేదా ట్రైనా
ఆహా మేము ఎక్కినా ఆ మేము సారి స్లీపర్స్ పనుకునేకి ప్లేస్ ఇస్తానంతే అంతే
ఇది స్లీపర్స్ కాదు జనరల్ అవునా అయితే కుచినేక్ మాత్రమే ఆ
ఏసీ ఏసీ ఎంత పడుతుంది టిక్కెట్ ఆ ఎసీలో పోగలమా పో చ్చం
పోవచ్చ అ ము ఏసి ఉండద్దా తనికి ఉత్త జనరలే
ఆహా
లోకల్ ట్రైన్స్ కాబట్టి ఒకవేళ దూరం అంటే ముంబై ఢిల్లీ అలాంటే ఎసి బుక్ చేసుకోవాల మూడు రోజులు నాలుగు రోజులు ముందు బుక్ చేసుకుంటే సీట్ వస్తుంది ఏసీ ఎక్కోచు అది కాస్తే బస్ పైన కాష్టే ఉంటుంది
ఆ
ఎందిరా మాము వాడు
మేము మొన్న వెళ్ళింది కార్ లో వెళ్ళం జస్ట్ డీజిల్ కి సిక్స్ థౌజండ్ వేస్ట్ సమయం కానీ ఆల్మోస్ట్ వాళ్ు అన్ని ప్లేసెస్ కవర్ చేసినాం మీరేమన్నా మీరే ఏ ప్లేసెస్ కవర్ చేసినారు
అదేం చెప్ సారుంతా కొట్టుకునేక సరిపో ఫస్ట్ ఒక ఒక బోటింగ్ఆ ఆ బోటింగ్ ఎల్లం బాగుంది లాస్ట్లోకి బీచ్ లోకి పోనిస్తారా బీచ్ లేకపోతే అదే అల్లలు వస్తాయి కదా టైడ్స్ ఉ అప్పుడు బాగుంది ఆ చెప్పుకోవచ్చు బా మంచి మెమొరీ
బాగ మునిగినారా
మునిగేది మునిగితే వేలిపోతాం హహ. మునిగేది ఏం లేదు. ఏం లేదు.
ఉమ్ మేము బెంగళూర్ బోటింగ్కి వెళ్ళినప్పుడు అది చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు నేచర్ ఏం అసలు ఆ బోట్ వాడు అయితే అసలు మాకు తిప్పనే తిప్పలేదు ఫాస్ట్ గా.
ఫస్ట్గా తిప్పలే అంటే మీరు తక్కువ పే చేసిండ్రు.
తక్కువ పే చేడం అని కాదు చాలా మందిని నవ్వి ఎందో. ఆహ్ అట్లా కాదండి మాకైతే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు. మీకెంత తీసుకున్నారు.
మ జస్ట్ త్రీ హండ్రెడ్.
ఉమ్
లాస్ట్ త్రీ హాండ్రెడ్ అంతే. తెలివినోళ్లతో. తెలివి ఉన్నోళ్లకి తక్కువ తెలివి లేని వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఎంది సెవెన్ హండ్రెడ్ థౌజండ్ కూడా వేస్తారు. మీకు అన్నారు సైడ్ వాళ్లకి. నేనింకా స్పాట్ మేము అక్కడ. ఏడన్ బీచా ఆహ్ లైట్ హౌస్ ఉందా దాంట్లా.
ఆహ్ అదే లేండి. ఏడన్ బీచ్ దగ్గర ఆహ్.
ఆహ ఆడికొచ్చి పిలుచుకురా. ఉమ్
పెట్ట్ టోన్ నే కదా ఫ్రెండ్స్ కాలనే.
ఆహ్ ఏదో.
ఉమ్ ఫ్రెంచ్ కాలనీ బావునుండే లంచ్ ఎక్కడ చేసినారు.
ఫ్రెంచ్ కాలనీ అమ్మాయిలు వాడుతారు.
ఉమ్మ్
తెల్లగుంది.
ఉమ్ అందుకే దానికి ఫ్రేంచ్ కాలనీ అని పెట్టింది పేరు.
అంటే కొంచెం రిచ్ గా ఉంటారు అంటే కొంచెం అంటే బయట వాళ్ళు కదా అంతా ఫ్రెంచ్ వాళ్ళు కదా.
ఆహ్ ఆడ ఒక్కొక్క హౌస్ ఎంత బాగా కట్టినారు కదా.
అందుకే బిల్లులు అట్లా వేస్తారు. మేము అక్కడ సెవెన్ స్టార్ హోటల్ ని వెళ్ళినం. పేరు కూడా తెందు పేరు కూడా తెలియదు. మ్యూజిక్ కిడ్స్. స్మూత్ పీస్ పెట్టేస్తారు.
ఉమ్ మంచిగ డబ్బుల్ లాగేస్తారు.
షీ గుడ్. స్మూత్ లాగేస్త
ఉమ్ ఏమేం తిన్నాడు అక్కడ
నాకు తెలియదా సీ ఫుడ్ బిర్యానీ కారు మల్ల సి ఫుడ్ బిర్యానీ మల్ల చికెన్ బిర్యానీ క్వాంటిటీ కూడా మనం ఇక్కడ తినే దానికన్నా అట్లనే ఉంటది
తినకం ఇక్కడ తినేకన్నా
ఆఫ్ ఉంటుంది అంతే క్వాంటిటీ అట్లా సగం
వేస్ట్ అంటారు
వేస్ట్ వేస్ట్ ఊరికే డబ్బులు టేస్ట్ టేస్ట్ అన్నా బాగుంటే మేము సరే అని గమ్నపో టేస్ట్ బాలేదు ఎంతా పొదున్నటి టిఫిన్ కూడా తినలే డైరెక్ట్ ఆడికెళ్లాం దార్ల తినొచ్చు బాగా ఆకలిగా ఉంది అడిపోత్ మాగలా మాది ఇల్లా గెస్ట్
మీ నేడిన్ బీచ్కి వెళ్ళి సరిపోంది అక్కడ బాగా మంచిగా డైరెక్ట్ లంచ్ చేసేసింటే ఫుల్గా బాగుడి మంచిగానే ఏమనన్నాదా పానీ చదివానే ఎందులే మీరు పోయిన వాళ్ళతో అట్లా పోయినారు
న్యూటైండ్ వెళ్దామా
ఉమ్ క్స్ టేమ్ మీ ఫ్రెండ్స్ ను కూడా పిలుచుకొని మా ఫ్రెండ్స్ ని కూడా పిలుచుకుంటాం జాబ్ తెచ్చ కొని మనం పనం
ఆ ఇలా వస్తుంది మనం పాతం
అట్లా అనుకోకూడదు మనం కష్టపడితే ఏడే చదు ఏమన్నా అవుతుంది
ఏమన్నాయితుంద అంటారా కష్టపడి నావ కూడా కష్టపడి నావ కూడా జబ్ తెచ్చు రెండు కా తెచ్చ
రండుగా నాలుగ తెచ్చుకు నాలుగ తెచ్చుకుంట నాకేమ వద్దు నేను తెేచ్చుకో
అే
నేచుకో ఫస్ట్
నాకు రాదు నేను చెప్తా అన్న ఐమ్ ఓపన్ నాకు రాద్ జాబ్ చెప్తాన్లా
ఆ ను ట్రై జేయావ్ నీక్ రాద్ ఆ అయితే వేస్ట్లే
నీకు లేక్క పడి వస్తుందా
ఆ అచ్చు
ఏం వచ్చు షడ్డౌన్ చెయ్యాలంటే ఏం చెయ్యలా
ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్
మ్యాక్బుక్లో
ఆ
మ్యాక్ బుక్లో ఏం చెయాలె షట్ డౌన్ చేయాలంటే
మ్యాక్ బుక్ మ్యాక్ బుక్ మా దగ్గర ఎందుకుంది ఏమేమా ఎందు హైఫై లో అవంతా వాడుకుంటానమ్
అద అంత గొర్లక్ తెలియదు మ్యాక్ బుక్ ఓన్లీ ఆండ్రయిడా ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ స్కూల్లో నేర్పించింటారు అది కంప్యూటర్స్ ల్యాబ్లో ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ షట్డౌన్
మీ దగ్గిరా మీ దగ్గిరా ఉందా లాప్టాప్ ఎవరిది మీ దగ్గర ఉందా చెప్పం
నాదే మ్యాక్బగ్ నాకు రెండున్నాయి. ల్యాప్టాప్లు ఐ త్రీ ఒకటింది ఐ ఐ ఫైవ్ ఒకటుంది. మ్యాక్ బుక్ లేదు లే డెల్ ఒకటుంది ఇంకోట్ హసర్
ఇక్కడ పీజీస్లో పిజీ ఉన్న దగనా
ఏమో పన్జేయాలండి ఇచ్చినట్టు ఒకసారి చూసిన పీజీ ఓనర్ దగ్గరా
లేదు లేదు లేదు నా దగ్గర తీసుకోవచ్చు నిన్న తీస్ వచ్చా మా ఫ్రెడ్ ఎత్తుకెల్లాడు ఈరోజు బన్ని
పిల్లోడిది ఏంటింది ఎత్తుకొని పోయి ఉంటాడు
లేదు లేదు అయితే అవసరం ఉంటే అలా పిల్లోనికి లేదంటే పాపమ్ సార పాపమ్మ ఫ్రెండ్స్ అడిగినప్పుడు ఈయలే కదా
మ్యాంగ్బుక్ ఎవరిది
మాక్బుక్ మా బ్రదర్ది
మ్మ్ మళ్ళా మీదంటాదే
ఇంటప్పుడు అది మందేకదా
ఆ మాకుంది ఏం లేక ఎందుకు లేదు ఐ ఫైవ్ ఒకటి ఉంది ఐ త్రీ ఒకటి ఉంది
ఎవరి మీక్కవా
ఆహా మా అక్క వి గాదు నావే రెండు
యాడున్నారు నీ నీ డబ్బులతో తీసుకున్నామా
మీ బ్రో దే మీరు షేర్ చేసుకున్నప్పుడు నేను మా సిస్టర్ ది షేర్ చేసుకోకూడదా చెప్పు
ఏం చేసుకుంటారు చెస్ నా ఇష్టం, మీ ఇష్టం ఆ
మళ్ళా
మీ ఇష్టమది నాకేం
కాలేజ్ కన్నా రెగ్యులర్ గా పోండి మీ క్లాసొళ్ళు బాయ్స్ నాకు చెప్తాన్నారు
బాయ్ స్స్ చెప్తనారా, అమ్మాయిలు చెప్తనారా
అదే ఇద్దరు నేను ఒక టీమ్ లో ఉన్నాలే డెకరేషన్ టీమ్ ప్లస్ శాక్ లో ఉన్నా
మ్మ్
దాంట్లో చెప్పినారు
అమ్మాయిలు ఎవరు పిల్సలేద
ఆహా అటెండెన్స్ లేదు. హెచ్ ఒ డి కన్సిడర్ చేయదంటా అని చెప్పినారు
ఎవ్వరు వాళ్ళు
సరే అండి అయితే రేపట్నించి కాలేజ్కి పోండి
మ్మ్ పోత
మ్మ్మ్మ్ అంతే సరే ఏమన్నా చదువుకునేదుంటే చదువు కోండి
చదువుకునేది, గిదువుకునేది లేదు మ్యాచ్ చూసుకునేది ఉంది. మ్యాచ్ చూసుకు ఒకే బాయ్
మ్మ్ బాయ్
మ్మ్ ఒకే బాయ్